ఆ అయిందారా పని ఒక టైమ్ మనక వో వో
ఏం చేస్తారు
నేనే ఉన్న
అవునా
ఊమ్
టీవీ సౌండ్ ‌ ఆ
టీవీసౌండ్ యే సౌండ్ తక్కువ పెట్రా ఇట్ల చెప్తే ఇంటలేరు ఎంలేరు చెప్పు ఏం చేతనవ్ అయిపోయిందా ఆట వాళ్ళది
ఎక్కడా అప్పుడు ముగ్గురు ఉండే ఇప్పుడు ఆరుగురు అయ్యరు
ఆ ఆ ఆరు ఆగురయిరా
ఇద్దరు అమ్మాయిలు వచ్చిర్రు ఇంకో అబ్బాయి వచ్చిండు ఇగ ఆడతారు
ఊ ఆడనియి తీయ్ కోతులు ఉన్నాయి రా అటు
లేవ్వ అక్క
పోయినియా అన్నీ
ఏమో ప్రస్తుతానికి అయితే కనబడతలేవు ఇక్కడ
వినబడుతుందా సౌండ్
కోతులాయా కోతులయాక్క
ఫోన్ల
ఫోన్లనా ఏం వినబడ అవి ఏదో జరిపినట్టు వి నబడతా
లోపలికి వెళ్తనయ్
పని అయిపోయింద అక్క
పని ఏం చేసిండ్రా ఇప్పుడు ప్రస్తుతానికి ఐతే ఏం లేదు ఆన్ అంటే చెత్తే ఉంటది ఎందుకుండదు కానీ చేయనిగా
కుడతారు కదా
కకుడతారు వినబడతాంద కనబడతాంద కనబడతాందా
కనబడతాంది
అక్కడికి
ఆ
పర్లేదు అయితే నాకు కూడా కనపడతారు అన్నట్టు మీరు
కనబడతాము మీ కిటికీ కూడా కనబడతాండి ఇటు సైడ్ ఒక ఇట్కున్నది కదా ఆ కనబడుతాంది
కొడతారు ఇయరే మంచి రోజు చూసుకొని పోసుకొననుడె ఉంటుంది
అంతేనా
మన పిల్లలదేనా అరుపు
అ అవున అక్క
అయింద వంట మరి ఏం కూరలు ఏం ఏం చెత్తార్ర
అయ్యో టి వి చుత్తారు కొందరు అత్తే కొందరు అంటే ఈయనొక్కడే చుత్తండు అత్తయ్యెమో పూరి చేత్తాంది మావయ్య ఏమో ఎవరు అది. పంచాయిత ఉన్నదటటు కదా అక్కడ వేయిండు నేనేమో బయట మాట్లాడతాన.
ఇప్పుడు ఎవరిది పంచాయితీ ఇంత.
ఒక ముసలమ్మ వచ్చింది వాళ్ళ బిడ్డన్ తీసుకొని.
ఆహా. నర్సక్క నా.
మన ఇంటికి కాడదే మన ఇంటికా ఆడదే వెనుక ఉంటది.
ఆహాహా.
ఎనుక.
ఇంకా ఆ పిల్లవాళ్ళు కనబడుతారు.
ఆ పిల్లవాళ్ల. బయటన అయితే ఎవరులేరు రెండు చైర్స్ అయితున్నాయి అంతే.
కోసంపోయి త అతారు కావచ్చు.
ఇకుసేపుయితే కూర్చుంటారు వాళ్ళు మంచిగా.
అయినా వాళ్ళ ఇట్ పరిస్థితి మంచిలేదురా. అందరి జరాలు వచ్చినాయి ఆ లేదు. అందరికి జ్వరాలొచ్చినాయి. ఆమె పిల్ల పిల్ల తల్లేనా ఆ. ఆమె ప ఆమె పిల్లలు అస్సలే ఊకుంటలేరు ఒకటే ఎడుపు బొబ్బా. ఆమె పిల్లల్ని పట్టుకొని ఇప్పుడు వాళ్ళగా చేసి పెడతాన్.
అయ్యో మళ్ళ వాళ్ళు కూడా ఊకెత్కుకొనే ఉండేది వాళ్ళ అమ్మ కూడా ఇట్ సైడు.
మరి ఊకె ఎత్తుకొని ఉంటే ఎట్ంటది గట్నే ఉంటది.
ఊకెత్తుకొని ఉండి ఉండి నార్మల్గా మనం అక్కడ. పడుకోబెట్టి పనిచేస్తుంటే ఎట్లు ఉంటంది ఇక.
మంచాలా వాడ వేసి ఆ టొమతి టొమతి వేసి పని చేస్తున్నాను నేను.
ఆ
కింద పడకుండా మెత్తలు పెట్టేది మెత్తలు పెట్లే కూడా కిందనన్న పరిశి చాప బరిసి మెత్త. పండుక పెట్టి ఆడ కండ్ల ముందట వేసుకొని బోల్లు బట్టలు వండుకునే.
ఆ. వీళ్ళు మంచిగాఎత్తుకొని మంచిగా కూర్చునేది అందరూ. ఇప్పుడు అందరికిీ ఓపిక లేకుండా అయిపోయింది.
వాళ్ళు మొతుకుంటారు.
ఆ ఏడుస్తారు కదా.
అదే.
అయిన బాబాయినే వచ్చు.
ఆ.
ఓ చిన్న పాప వచ్చి ఆడుకుంటాది ఇద్దరు ఆడుకుంటారు బయట.
ఉహు ఆహా ఆ బాబు చిన్న పాప ఇటు. సుమ్ సుమంత్. ఇయనకి వాళ్లు ఎవలో తెలియదు చెప్పిన పక్కిళ్లే.
ఆహా
ఆ వాళ్ళ పక్కిల్లే అటు
ఆహా, అదే ఒక పాప వచ్చి ఆడుకుంటాంది. వాళ్ళిద్దరూ బయట ఆడుకుంటారు.
ముసలామ కూడా లేత్తలేదు తింటలేదు పదిరోజులు అయితుందంట. ఆళ్ళమ్మ
ఆ అవును ఇక్కడ ఒక ముసలామ ఉంటది కదా.
ఆ
ఆహా
పదిరోజులు అయితాందంట, లేత్తలేదు
అమే
పది రోజులు అయితుందట తినక, పండి లేస్తలేదు ఆమె కూడా మంచాన పడ్డట్టే ఇక
ముసలోళ్ళు మంచానపడ్డరంటే అస్సలు కోలుకోరు.
ఇంకేం కోలుకుంటారురా, కాకపోతే ప్రాణం తొందరగా పోదు.
టైమ్ పడతది
ఇబ్బంది పెడతారు తెలుసా, ముసలోళ్ళ ప్రాణం పోవడానికి మస్తు ఇబ్బంది అయితది.
ఆ
ఒక పా ఒక మానంగా పోదా ప్రాణం
హహ్హ టైం పడతద అంటరు.
చానా టైం పడుతది. ఎండకు గావరయి మోషన్స్ వామిటింగ్స్ అయినోళ్ళన్నా నిమిషాలల్లో పోతారు గానీ ముసలోళ్ళు పోరు, ముసలోళ్లు పోరు
అ వామ్మో వీళ్ళు వీళ్ళ ఇంటి ముందు ఇప్పుడే ఇంత పూలమొ క్కలు అవి ఇవి ఉన్నాయి. వర్షం పడితే ఇంకా ఇంకా ఎక్కువయితాయి కావచ్చు, పాములు రావా అక్కా?
వస్తాయి, ఎందుకు రావు?
మరి అది అంతా కన్పిస్తుంటే అయిపోవు కదా.
ఎవళు చంపేయాలో వాటిని హహ్హ హహ్హ అట్లా కూసునే బదులు, తాపకింత పీక్కుంటే నీకు ఒళ్ళు అలిసినట్టు ఉంటది, చెమట వస్తది, అక్కడ పని అయినట్టు ఉంటది కదా. కదా, చెప్పు. పని చేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. నేనైతే గింత టైం వేస్ట్. చేయడానికి కూడా అబ్బా టైం వేస్ట్ అయ్యిందని అనిపిస్తది నాకు.
ఊకే అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది చెప్తనే ఉంటావు కదా.
ఏదో ఒకటి చేస్తా, ఇంట్లో పని, ఇంట్లో పని కాకపోతే పిల్లలు, పిల్లలు కాకపోతే ఫోను ఫోన్ లో అయిద్ది, కాకపోతే మిష్ చిని, ఒకటి గాకుంటే ఒకటి ఖాళీ ఉండుడ లేదసలు ఇ ఒక అన్నయ్య వచ్చి ఏదన్నా ఒక పని చెప్తే ఆ పని కూడా చేస్తా గాని ఎప్పుడన్నా ఇక ఆయన ముందు ఏం పని చేయలేని పరిస్థితి ఉంటేనే ఖాళీగా నిలిచుంటానో కూర్చుంటాను ఇగ
హ
ఈ అంతకుమించి ఏంలేదిక
అవునా
ఖాాలి ఉంటె ఏం వస్తాది కొలెస్ట్రాల్ వస్తాది
వత్తది పెంచుతారు బాడి పెంచుతారు ఇంక వీళ్ళు ఇక్క ఆడుకుంటా ఉంటే మళ్ళీ అక్కడి నుండి చూతాళ్ళు
వాళ్ళకి కూడ రావాలని కాని రాలేరు
దాటలేరు కదా వాళ్ళు
దాటినా గాని పర్మిషన్ ఇయ్యరు ర వాళ్ళు
ఆహా డోర్ వేసుకొనే ఉన్నారు
హమ్ ఫ్రీ గా వదిలి పెట్టదు వాళ్ళ అమ్మా అసల
ఆహా
ఎంత ఫ్రీగా వదిలి పెడితే అంత యాక్టివ్గ ఉంటారు అంత షికాకు పెట్టరు పిల్లలు
ఆడుకు రు వాళ్ళకి వాళ్ళు
వాళ్ళ వాళ్ళ ఆడుకుంటారు ఊరికి అమ్మా మమ్మీ మమ్మి మమ్మీ ఆ మమ్మీ పానందంట పాప ఇప్పుడు కొడతాంది ఇప్పుడు కొడితే ఏమోతాది
అవును
ఇక్కడకి కూడ దోలేకపోయేది తెలుస మమ్మల్ని నమ్మక ఇంక ఇప్పుడు పోమ్మని
ఇప్పుడు పోయి ఆడుకోపో కాసేపు ఆడ కూర్చోపో అంటుంద
ఆ ఏం చెప్తాది ఇగ మరి ఎవలైన పిల్లల్ని దుబ్బల మట్టిల బొర్రి ఆడి మంచిగా ఉంటేనే అట్ల ఉంటేనే యాక్టివ్గ ఉంటారు అన్నీ తెలుస్తాయి
ఏ దుబ్బా మట్టి ఇవి అంటలక్క అంటీతేనే కొంచెం వాళ్ళకి ఏదేంటిది ఏదన జ్వరం వచ్చినా జలుబు వచ్చిన బాడీ తట్టుకునే అంత ఉంటాది మరీ ఏం లేకుండా ఉంటే బాడీ తట్టుకోలేదు తెలుస వాళ్ళకి
చెప్పులు లేకుండ ఏదైనా నడితే కూడ తిడతాడు కొడతది తెలుస
మరి అంత ఘోరంగా కూడ చూడోదుల్లే
మా చిన్న ఆడ బ బ బాబుని తెచ్చుకున్నారు చూడు
ఆ
ఆయన అయితే కింద పడ్డ కూడ లేపుతలేదు ఇప్పుడు ఎందుకంటే తనంతట తనకి అన్ని తెలివాలే అని మట్టిలో బోర్లిన కానీ సప్పుడు చేయదు ఆడుకొని అంటాది
అంతే మరి మట్టిల ఇంక వర్షాకాలంలో మ వాళ్ళు ఆడుకుంటేంటే బురుదా అది అంటే దానంటనే వాళ్ళకు కొంచెం కొంచము ఆ మట్టిలు ఉన్నాయి అనేది వాళ్ళకి పోయి కొంచెం అలవాటు వాళ్ళకి ఆ స్మెల్ అయినా ఏదైనా కూడ అలవాటు అయితాది జ్వరం ఏది వచ్చిన కొంచెం బాడీ తట్టుకోగలుగుతాది తీసుకోగలుగుతాది ఏం లేకుండ వట్టినే ఉండి జ్వరాలు దగ్గులు ఊర్కనే వత్తయి అవి
ఇ జనా మత్తద అబ్బాయి
ఆ ఊకెత్త వాళ్ళకి ఎలాంటిళ్ళ ఎళ్ళ ఏం లేని వాళ్ళకి ఊకే జరాల వత్తంటయి బాడీ సహకరించదు
చిన్ను ఎట్లా ఆడుతాండడా నేను అట్లా వదిలి పెడుతా కాకపోతే కొంచెం ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటా ఒ కంట కనిపెడుతా సరే ఉంటాన్రా
ఆ సరే అక్క
అ